బాగున్నా అండి మీరెలా ఉన్నారు
నేను చాలా బాగున్నానండి ఏం చేస్తూ ఉంటారు మీరు
నాది డిప్లొమా కంప్లీట్ అయ్యి ప్రెజెంట్ ఖాళీగనే ఉన్నానండి మ్మ్
తోమాల
తేవెలండి
అవును సివిల్ ఎందుకు తీసుకున్నారు చాలా గ్రూప్స్ ఉంటాయి కదా
నాకు పర్టి కులర్ గా సివిల్ అంటనే ఇష్టం అండిందుకని తీసుకు
ఓకే ఓకే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపు వెళ్లాలను కుంటున్నారా
అవునండి
గుడ్ గుడ్ గుడ్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు నీకులాగా చాలా మంది ఆడపిల్లలు అలా అనుకుంటే చాలా మంచి సక్సెస్ వచ్చేస్తుదండి అసలు వాళ్ళకి అవును నేను ఖాళీగా ఇంట్లోనే ఉంటానండి నేను ప్రెసెంట్ ఏ వర్క్ చేయడం లేదు ఖాళీగానే ఉన్నాను మా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను
పిల్లలు ఏం చేస్తారు
మా పిల్లలు బీటెక్ చేస్తున్నారండి నాకు ఒక బాబు ఒక పాప అండి
ఓకే ఓకే
మ్మ్ మ్మ్ ఇంకేంటండి మరి
ఏం లేదండి
మ్మ్ ఎలా ఉంది మీకు అక్కడ వాతావరణం ఇవంతా ఎలా ఉన్నయి
మాకు వాతావరణం అంతా బానే ఉందండి
ఎండలు ఎక్కువ లేవా అండి
ఎండాలు అంటే
కొంచెం పర్లేదండి
కొంచెం పర్లేదా మాకు ఇక్కడ ఎండలు బాగా అసలు మండి పోకుండా అసలు బయటకి కూడా రాలేపోతున్నామండి అసలు మేము మీకు ఏమంటె ఇస్తామండి మీ హాబీస్ ఏంటి ఇంతకి హలో
క్రాఫ్ట్ చేయడం అంటే ఇస్తమండి
అవునా ఇంకా
ఓలింగ
మ్మ్
అవి నా హాబీస్
ఓకే నాకు ఊళ్ళ ఏమన్నా చేసి పెట్ చేసి పెడతావా
ఆ చేసి పెడతానండి
క్రాఫ్ట్ లో కూడా నాకు అవంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఏంటంటే నేను చేయలేను వర్క్ చేయలేకపోతున్నానండి అసలు
ఓ అదేముందండి చాలా సింపులే కదండి
సింపులేనండి కాకపోతే ఏం చేద్దాం ఇంట్లో పనులు ఇవన్నీ అవ్వట్లేదు కదా అందుకోసమని చెప్పానని నేను కూడా టైం స్ప స్పెండ్ చేయలేకపోతున్నాను దానికి
ఓ ఓకే
మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి
మా అమ్మా అన్నయ్య
ఉమ్
అమ్మమ్మ మామయ్య
ఓకే అవునా సరే సరే అయితే నీకు నచ్చిన ప్లేస్ ఏంటి
నచ్చిన ప్లేసెస్ అంటే ఏమి లేవండి
ఏం లేవా ఓకే బాగా ఖాళీగానే ఉన్నావు కదా ఆడుకోవటం ఎంజాయ్ చేయటం అలాంటివి ఏమి ఉండవా గేమ్స్ ఆడుకోవా నువ్వు
లేదండి
గేమ్స్ ఆడుకుంటే చాలా మంచిదే కదండి
కానీ నేను ఆడలేనండి
అవునా
ఆ
ఓకే ఓకే సరే సరే అయితే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు
ఈసెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలండి
ఈ సెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాల అనుకుంటన్నా మా పాప కూడా అంతేనండి ఇప్పుడు ప్రజెంట్ తను కూడా ఈ సెట్ రాసి బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటుంది.
ఓ అలాగే అలాగే అండి
ఉమ్ ఉమ్ ఇంకేంటండి మరి నేను మా పాపకి ఆడుకోమంటాను అన్ని చేయమంటాను కానీ వట్టి లేజీ ఫెలో అండి
అలాగా అండి
ఆ అవునండి చాలా అసలు లేజీఫెలో మార్నింగ్ అసలు లేవదు తొందరగా ఎంతసేపు లేపాలో అసలు
నేను లేవనండి మార్నింగ్
అవునా నువ్వు కూడా మా అమ్మాయి లాంటి దానివేనా
అవునండి
అయ్యయో పాపం మీ అమ్మ ఎలా భరా ఇస్తుందోనమ్మ నిన్ను
అలాగే
మీ మమ్మీ చాలా గ్రేట్ అమ్మా ఉమ్ ఇంకేంటమ్మా మరి మీ ఊర్లో పండుగలు ఏమేం జరుగుతాయి
ఇక్కడ గ్రామ దేవత పండుగలని బాగా జరుపుతారు ఇక్కడ
అవునా వెళ్తావ మరి బాగా సెలబ్రేట్ చేస్తావా నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావా
ఎప్పుడో ఒకసారండి మొన్న ఎల్లాను
ఊ పిల్లలన్న తర్వాత ఎంజాయ్ చే చెయాలండి ఎంజాయ్ చేయకపోతే ఎట్లాగా ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి
చేద్దాం లె అండి ఎంజాయ్ ది ఏముంది
అవునా బాగా మీ ఇంట్లో ఎవరు బాగా చదువుతారు నువ్వు చదువుతావ మీ అన్నయ్య చదువుతాడా
అన్నయ అండి
అన్నయ చదువుతాడా
ఆ
ఒకే ఇప్పుడు మీ అన్నయ ఏం చేస్తున్నాడు
మా అన్నయ బిటెక్ సెకండ్ ఇయర్ అండి
మరి మీ మామాయ్య ఏం చేస్తాడు
మామయ్య హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తారండి
మరి మీ అమ్మమ్మ
మా అమ్మమ్మ స్కూల్ లో వర్క్ చేస్తాది
ఏ మీ తాతయ్య లేరా
లేరండి
ఓ సారీ అండి
పర్లేదండి
ఓకే ఇంకా మీ ఫ్రెండ్ తో అందరితో పండ సెలవులకి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయటం అలా అన్ని చేస్తావా
అలా ఏం లేదండి
మ్మ్
నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు
అవునా
ఆ
ఓకే అలాగేనా సరే సరే అయితే కానీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళ చేసి పెట్టుకోవాలి కదమ్మా
ఆ అక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవర్ నా రండి మా వూళ్ళ లో
ఇప్పుడు నెక్స్ట్ ఏమ అవ్వాలీ అనుకుంటున్నావు పెద్దయ్యాక
ఫస్ట్ అయితే చదువుకోవాలి
మ్మ్
ఆ తర్వాత ఏమ అవ్వాల అనేది ఆలోచించాలి
అవునా సరే సరే బాగా చదవాలి
అలాగే అండి
బాగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి చదువు లేకపోతే పోతే దేనికి వ్యాల్యూ ఉండదండి బయట సొసైటీలో కానీ చదువుకోవాలి బాగా
అవునండి బాగా చదువుకోవాలి అసలు
మ్మ్ బాగా చదువుకోవాలి నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండాలి మీ అమ్మ చాలా గ్రేట్ అండి మిమ్మల్ని ఇంకా చదివిస్తున్న అందుకు
మ్మ్
ఉ మీ మామ్మగారు ఏం చేస్తారండి
మా అమ్మ టీచర్ అండి
గవర్నమెంట్ టీచర అండి
లేదండి ప్రైవెట్
ప్రైవేట్ టీచరేనా
ఆ
మీ అమ్మకి నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటావా ఇంట్లో
చేస్తానండి
ఉ బాగా చూసుకోవాలి మీ ఆమ్మని
అలాగే అండి
ఉ పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని లైఫ్ లో బాగా డెవలప్ అయ్యారు అనుకోండి. మిమ్మల్ని చూసి పది మంది జాయిన్ అవుతారు. మిమ్మల్ని చూసి చాలా మంది ఆడపిల్లలు చదువుకోవాలి. చాలా మంది ఆడపిల్లలకి స్పోర్టివ్గా ఉండాలి.
అలాగే అండి
ఉ చదివేనం డి నిజమైన ఆస్తి చదువులేకపోతే మనం ఎక్కడకి వేళ్ళినా కూడా వాల్యూ అనేది ఉండదండి.
అవునండి
ఉ ఎంత కష్టం అయినా కూడా చదువుకోవాలి వెనక కడుగు అనేది అసలు వెయకూడదు
హ్మ్
హ్ ఏమన్నా పెద్దయిన తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయ హెల్ప్ అవ్వ అంటే ఎవరికైనా లేని వాళ్ళకి నీడీ పీపుల్స్ కు ఏమన్నా హెల్ప్ చేయ్యాలీ అనుకుంటున్నావా చాలా మంచి ఆలోచనమ్మా నీది నీకు దేవుడు మాత్రం మంచి లైఫ్ ఇస్తాడు
థ్యాంక్స్ అండి
ఉ ఇంకేంటండి మరి ఎండలకి వాటికి ఎలా ఉంటున్నారు. ఎండలకి బయటకి ఎక్కువ తిరక్కండి.
అలాగే అండి
ఉ ఎక్కువ ఇంట్లో ఉండి మంచినీళ్ళు అవన్నీ బాగా తాగండి బాడీ కూల్ అయ్యే విధంగా
ఓకే అండి
ఉ ఉ ఇంకా ఏంటమ్మా మరి ఏం సంగతులు ఏంటి ఏం చెయ్య ఏం చేస్తున్నావు. ప్రజెంట్ తిన్నావా
లేదండి ఇంకా మీర్ బోన్ చేసారా
లేదమ్మా ఇంకా పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా భోజనం అప్పుడే కాలేదు.
ఆ హా
ఇప్పుడేనా టైం కో చాలా తక్కువే కదా
ఆ
హ్ హ్ మరి నెక్స్ట్ బి పాల్ డిప్లమా అయిపోయిందన్నావు. మరి ఈ సే ట్ కు ప్రిపేర్ అవుతున్నావా
ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదండి ప్రిపేర్ అవ్వాలి
ఎప్పుడు ఈ సెట్ ఎగ్జామ్ మీకు
ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండి
అప్లై చేసావా
చేసానండి
ఓకే ఓకే మరి ప్రిపేర్ అవ్వ తవ ఇయన్నీ క్లాస్ల్ కేల్ తావా లేకపోతే ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతావా
ఇంట్లో ఉండండి
ఏమి క్లాసుల్కెల్లవా
లేదండి ఇక్కడ ఏ దగ్గర ఇగ ఏ క్లాసెస్ లెవ్వు
ఓకే నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావండి.
అయ్యో
హ్మ్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు మాత్రం హ్మ్ ఇంకేంటి మరి పడుగలకి వాటికి వచ్చేటప్పటికి మీకింకా ద సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటివి ఏం చేయరా
చేస్తారండి ఇక్కడ ప్రతి ఒక్క పడుగ బాగా చేసుకుంటారు.
రేపు ఉగాది వస్తుంది కదా మరి ఉగాదికి ఏమి చేసుకోవాలని ప్లాన్లో ఉన్నారు.
మేము ఆ పడుగలు ఏం చేస్కోమండి
ఏమండి
మేం క్రిస్టియన్స్ అండి
అవునా మరి క్రిస్మస్ బాగా చేసుకున్నారా
హ్ మ్ చేసుకున్నామండి.
చర్చ్కీ అలా ఎళ్తారా
ఆ వెళ్తమండి
అవు సరే సరే అయితే కానీ మళ్ళీ చెప్తున్నాను బాగా చదువు అవును నీకు గవర్నమెంట్ సంబంధించిన ఫండ్ ఈ ఫీజులు ఇవన్నీ బాగా పడ్డాయా
పడ్లేదు ఫస్ట్ వన్ ఇయర్ పడింది నెక్స్ట్ టూ ఇయర్స్ ఏం పడ్లేదు అంతగా
అయ్యయ్యో మరి ఎలా చేసారండి
అప్పు చేసి కట్టుకున్నామండి.
అయ్యో మేం కూడా అంతే చేసామండి మా పిల్లలలకు కూడా పడ్లేదండి అసలు
ఆ..
చాలా ఇబ్బంది పడిపోయాం అసలు మేము కూడా
ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్ అంతగా ఎవరికి పడట్లేదు ఏ స్టూడెంట్కి
అవును అవును కోర్సుల వాళ్ళకే సరిగ్గా లేదు ఫండ్
మ్
అలాంటిది ఇప్పుడు మనకి ఆ మాత్రం పడుతుంది అంటే కొంచం గ్రేటే అన్నమాట
అవునండి.
ఇంకేంటండి బాగా చదువుతున్న చదవండి మరి
ఆ చదువుకుంటానండి హ్మ్
మ్ పిల్లల్తో కొంచం బయట ఎంజాయ్ చేస్తా ఆడుకుంటా అలా ఉండాలి కదా
అలాగే అండి
మ్ మ్ మీ అమ్మా మీ ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి.
ఆ అలాగేనండి చెప్తాను
హ్మ్ బాగా మీ హెల్త్ టైంకి తినండి
మ్ తింటా అండి ఆ అలాగే అండి
మ్ మ్ సరే అమ్మ అయితే
మ్ సరే అండి